హలో హలో
హలో నమస్కారం
నమస్కారం మేడమ్
ఎలా ఉన్నారండి ఆ బాగున్నాను మీరు బాగున్నారా ఆ ఏం చేస్తున్నారంండి
ఏం చేయలేదు మేడం ఇప్పుడే అన్నం తినేసి కూర్చొని ఉన్నాను
అవునా
ఆ
ఏం స్పెషల్ చేసుకున్నారండి ఆ తిన్నామండి ఇందాకనే తిన్నాము
ఆ పులగమంటారు కదా మీరు చిడి అంటామ్ మేమయ్ తే పులగం అది బుడ్డపప్పు ల్ చట్నీ ఆ ఎగ్గు ఫ్రై మేడం అ
ఔనా మే
మీర్ మేడం
మాది చికెనండి
ఆ
చికెన్ జేసుకున్నామండి ఈరోజు
ఇంకా మేడం చపాతీ జేసారా
చపాతి లేద్ చేయ్ లేదు చికెను బగారా రైస్ చేసుకున్నాం ఇంకా తినని వార్ ఉం టారు కదా వారి కోసం పప్పు చేసామండి హ్మ్
పప్పు జేసారా వాళ్ళ కోసం
ఆ పప్పు జేసా
అంటే బగారా రైస్ లో పప్ యాడ తింటరు మేడం
అంటే వైట్ రైస్ వాళ్ళకి సపరేట్ గా
వై వైట్ రైస్ పప్పు వాళ్ళకు మీకోచ్చేసి చికెన్ బగారా రైస్
ఆ వా తినే వాళ్ళకి
పెరుగు పచ్చడి చేయరా మేడం
ఆ లేదండి చెయ్యము సమ్మర్ గాబట్టి ఆల్రెడీ వా ఉ మ్యాంగో పచ్చడ్ ఆల్రెడీ వేట్టుకున్నాము మామిడికాయ్ ల్ది
అంటే పెరుగు పచ్చడి అంటే మనము పెరుగులోనే కొంచెం సాల్ట్ యేసి తరవాత కొత్తిమీర కొంచమ్ క్యారెట్ కట్ చేసి ఇంకా ఆనియన్స్ వేస్తాం మేడం అంతే బాఉంటది బగారా రైస్ లకి
ఫస్టైమ్ వింటున్నా
మా సైడ్ అదే మేడం ఇక్కడ ఏమేమ్ జేస్తారంటే బగారా రైసు చికెను కొంతమంది పులుసు జేస్తారు కూర కొంతమంది వచ్చేసి ఫ్రై చేస్తారు ఫ్రై చేసుకోచ్చు కూర చేసుకో ర్చులేండి కానీ కొందరు కూర తినారనమాట
ఉమ్మ్
అలాంటి వాళ్ళు ఫ్రై జేసుకోని ఈ పెరుగు పచ్చడి ఇంకా మేము దాల్చా అంటాము మీరేమంటారు అది శనగ వాళ్ళది చేస్తాం కదా
ఆ
అది చేస్తాము గోవాకు అది గోంగూర జేస్తము మేడం
హుహుమ్
చాలా బాఉంటది గోంగూర చికెన్ ఫ్రై బగారా రైస్ ఈ పెరుగు
ఔనండ్ ఔనా అండి మేమ్ గుడా తప్ ప్పకుండా ట్రై చేసన్ పెరుగు పచ్చడి
బాఉంటది మేడం పెరుగు పచ్చడి పిల్లలయితే ఇస్ట్ తంగా తింటరు పెరుగు మా ఇంట్లో అయితే మా పిల్లలు బగారా రైసు ఈ పెరుగు పచ్చడే తినేది
ఔనన్ నేన్ ట్రై చేస్తనండి తప్పకుండా
బాగుంటది మేడం ట్రై చేయండి టమాటా గూడా ఒకటి చిన్నద్ వేయిస్తామన్నట్టు ఆడ్ చేసి కొత్తిమీరా కొంచ్ చం పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసుకోవద్దు అంటే మనకు కొంచెం ఆ కారం కారంగా ఉండాలనుకుంటే వేసుకోవచ్చు లేదులేండి పిల్లలు తినరునుకుంటే గనుక ఆనియన్, టొమాటో, క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు లేకుంటే టమ టమాటో ఆనియన్ కొంచెం సాల్ట్ ఏసి పెరుగూ మజ్జిగకు చిలుకుతాము గదా మేడం మనము.
ఆ
గడ్డల్ గడ్డల్ లేకుండా మొత్తము సాదాగా
హ్ము
అలా చిలికాలి మేడం చిలికేసీ ఇవి కల్ప్ కొనీ వేసుకొని తిన్నామంటే బాగుంటది అస్సల్
తప్పకుండా ట్రై చేస్తామండి.
ఊ మీరింకా ఏం చేస్తుంటారు మేడం వంటలు.
వంటలూ మేమూ అన్నీ చేస్తామండి అంటే కొన్ని కొన్ని నాకు కొన్ని కొన్ని రావూ కొన్ని కొన్నే వస్తాయి చేస్త్ స్తుంటాం చికెన్, మటన ఇంకా వెజ్ లో అయితే అన్ని పప్పు, సాంబ్ బార్, తోటకూర, పాలకూరా
హ్మ్
ఇవన్నీ చేస్తుంటాంమండి
అంటే మీకు కొంతమంది ఏం చేస్తారంటే స్థలం ఉంటది వాళ్ళూ ఆ కూరగాయలు కూడా పెం అదే అక్కడే ఇంటి దగ్గరనే పేంచ్ వేసుకుం
ఆ పెంచుకుంటాం మేము కూడా అలానే పెంచుకుంట ఆం మాకూ ఇంట్ టి వెనకాల స్థలం ఉందీ స్థలంలో ఆ ఇది ఏందీ తోట కూరా, పాలకూరా, వంకాయా
ఊ ఊ
సీజన్ బట్టి అలా వేస్తుంటామండి. ఈ తోటకూర, పాలకూర, వంకాయీ ఆ అవయితే ఎప్పటికీ వేస్తుంటాము. కానీ కొన్ని కొన్ని బీరకాయ్, సొరకాయ అవయితే కాలం బట్టే వస్తాయి కదండి చిక్కుడుగాయి.
అవు
ఆ అవ్వీ కాలం బట్టి వేస్త్ స్తామండి మిగతా వన్నీ ఇంగా ఎప్పుడు వేసుకుంటూ ఉంటాం మా ఇంట్లో పది మంద్ ది ఉంటారు వాళ్ళ అందరికి కూరగాయలు తేవాలంటే చాలా ఖర్చు అవుతుందీ ఇంగా మాకు ఎట్లాగో స్థలం ఉందని చెప్పేసి మేమి ఏమ్మ ఎరువులు అవి ఎరువులు ఏస్తాము ఈ రసాయనాలు అవ్వేం వేయ్ కుండా పెంచుతాం ఈ పుదీనా ఇవ్వి గూడ్ డా పెంచుతామండి
కొత్తిమీరా, పు
ఆ కొత్తిమీరా, పుదీనా ఇవి గూడా పెంచుతా
ఫిరిగా మేడం కూరగాయలుకొనే ది శ్రమ తగ్గింది. మేము ప్రతీదీ కొనుక్కోవాలి మేడం ఇక్కడా. ప్రతీది కొనాల్సిందే కరివేపాక్కుడా కొనుక్కొనొచ్చుకుంటాం.
మాకు ఇట్లా అస్తయీ ఆం అంద్ మేము వండుకుంటం ఇంక మిగిలితే పక్క వాళ్ళకి కూడా అలా ఇస్తుంటాము
అవునా వండినేటేవా లేకపోతే కూరగాయలు ఆకుకూరలు అందిస్తుంటారా కూరగాయలు
ఉమ్ అప్పుడు కొనుక్కుంటారు కానీ ఇలా ఇట్లా పంచుకుంటారు గదండి పక్క పక్కన ఇంట్లో వాళ్ళు బాగా క్లోజ్ ఉన్న వారు
అలా కాదు మేడం మీకు తెలిసిన వాళ్ళకు అమ్మ రా మీరు ఫ్రీగానే ఇచ్చేస్తారా అంటున్న మేలేగా మేడం ఇప్పుడూ ఒక్క రోజు అంటే ఫ్రీగా ఇస్తారు రోజు ఎవరు ఇస్తా
రోజు ఇవ్వం మేము కూడా ఎప్పుడో ఒకసారి మాకు ఎక్కువ వచ్చినప్ ప్పుడు అలా ఇస్తుంటాం
లేకపోతే మీ ఇంటికి సరి
మా ఇంటికి సర్ ఆ మా ఇంటికి సరిపడా వస్తాయి ఎక్కువ శాతం ఒకవేళ అలా రాకపోతే ఎక్కువ ఇంక ఎక్కువ వస్త్ వస్తే ఇట్లా ఇంట్ పక్కింటి వాళ్ళకి అలా ఇలా పంచుతూ ఉంటాము తోటకూర పాలకూర అయితే ఎప్పుడు ఆ తోటకూర పాల పాలకుర అయితే ఎప్పుడు ఎక్కువగానే వస్తాయి కాబట్టి అట్లా కొందరు కొందరికి రెండు రెండు కట్టలు అట్లా పంచుతుంటాం ఉమ్
అయినా కూడా మనమే పెంచుకుంటే ఆ టేస్టే వేరుంటుంది మేడమ్
ఆ అవునండి అసలు మనం బయట తెచ్చుకున్న కూరగాయలకి ఇంట్లో పెంచుకునే కూరగాయలు యాలకి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటది
అదే కాకరకాయలు కూడా మనం ఇంట్ ఇంటి దగ్గర పెంచుకునేటివి చూడండి మార్కెట్ లోవి తెచ్చుకునేవి చూడండి ఒక ఇప్పుడే తేడా కనిపిస్తుంది
అవునవును
మనకి ఫ్రెష్గా ఉంటాయి మేడం వాడు వాళ్ళు అక్కడ ఏం వాడతారో
తెలియదు ఏం రసానాలు వాడతారో తెలి తెలేయదు ఎట్ల చేస్తారో తెలిదు మనమైతే అప్పుదప్పుడు తెంపుకొని వేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా అయితే కర్రీ చేస్తుంటేనే వచ్చి తెంపి వేస్తామండి మేము
అప్పుడిదప్పుడే ఫ్రెష్ గా తెచ్చి కడిగి వేస్తాం మంచిగా మంచిగా స్మెల్ వస్తుది మళ్ళా టేస్ట్ కూడా చాలా బాగుంటది
ఆ పెరుగు పచ్చడిలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది పచ్చి కొత్తిమీర ఆనియన్స్ తర్వాత కొంచెం కొంచెం టమాటో ఎర్రగా పండిన టమాటో ఒక చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి బాగుంటుంది ఈ పెరుగు పచ్చడి ఈ పచ్చి కొత్తిమీర వేస్తే
మా సైడు ఇలా రైతాన్ చేస్తుంటే అంటారండి రైత అంటే
పచ్చడినే రైత అంటము మేమైతే రైత అంట టాము తెలుగులో పెరుగుపచ్చడి అంటారు కదా అనేసి నేను చెప్తున్నా
ఆ అదే రైతా చేస్తాం మేము ఎక్కువ అంటే రైత రైత తానే వినడం మాకు అలవాటు
అవున
హుమ్ అదయితే చాలా బాగుంటదండి పెరుగులోకి పెరుగు అదిన్ బగారా రైస్ లోకి చాలా బాగుంటది ఇంకా ఈ నాన్ వెజ్ కర్రీస్ అవి ఇవి తిన్నంక వేసు కొని తింటే కొంచెం కడుపులో చల్లగా అనిపిస్తది
అవును అనిపిస్తది అది తింటేనే బగార రైస్ పూర్తిగా తిన్నట్టు మనకు ఫీలింగ్ వస్తది అవునా ఇం కంపల్సరిగా చేస్తాను
ఆ ఆ మేము అది ఎక్కువనైతే ఫంక్షన్స్ ఇంట్లో అలా పెడుతుంటారండి ఇంటికాడ మేము ఎప్పుడు జేయలేదు ఫంక్షన్స్ లో అయితే ఎప్పటికి పెడుతుంటాం
అవున అండి మేము ఏ ఫెస్టివల్ చేయాలన్నా కూడా ఫస్ట్ అవన్నీ కావాల్సిందివి బిర్యానీ లేంది ముద్ద దిగదు ప్లస్ రయిత ఇవన్ని ఉండల్సి
అవును చికెన్ నాన్ వెజ్ అయితే కంపల్సరీ
ఆ ఉండాల్సిందేగా మేడం ఇంకా మ్యారేజ్ అన్నా ఫెస్టివల్ అన్నా బర్డే అన్నా ఏ పార్టీ అన్నా
కంపల్సరి అవునవును ఈరోజు రజులో నాన్ వెజ్ లేకపోతే ఎవ్వర్ రావట్లేదు కూడా
ఆ ఆ పప్పన్నం మ ఇంట్లో లేదా అంటారు ఎస్ వచ్చినందుకు స్పెషల్గ ఏదైనా ఉండ డాలిగదా ఇంకా చికెన్ బూస్టర్ చేయొచ్చు చికెన్ లాలీపప్స్ చేయొచ్చు
ఉ
తరువాత చికెన్ పకోడా చేయచ్చు చికెన్ సామియా చేయచ్చు
ఆ
ఆ చాలా బాగుంటాయి మేడం అవన్నీ
మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలండి
థ్యాంక్ యూ మేడం మీరు కూడా కేటాయించ్చారు మేడం నాకోసం టైము చాల చాల థ్యాంక్ యూ మ్యాడమ్
ఆ ఆ తినేసామండి
ఓకే ఓకే మేడం సరే మేడం ఉంటాను వర్క్ ఉంది
ఓకే అండి